హలో
పో
బాగున్నావా తమ్ముడు
దానక
ఏట్నా ఏ చిత్రం లో
ఏందక్క ఎండ కొడుతుంది ఇంటి కింద ఫ్యాన్ కింద కూర్చున్నాను పంక కింద
అవునా
హ
నాకు గూడా ఎండకొడుతుందని ఇంట్లోనే ఫ్యాన్ వేసుకున్నాం గానీ సర్ చాలా అగుడొస్తుందీ మస్తు ఇబ్బందయితాంది ఎండకి
నేను బయలుదేరటల్లే మాపక్క ఉన్నట్టుండదే
ఆ
అందకి ఇంకా మేము బయట తిరుగుతాం అక్క రోజు మా పరిస్థితి ఎలా ఉంటది అక్కా ఇంకా
అవును
గీ తిరిగి గీ తిరిగి ఎంట పద రా తెల్ద్ అక్క మాకి
ఉండప్పుడదా తాకుతుందా తిరిగి తిరిగి
హ్మ్
ఏంచేస్తున్నావ్ తమ్మి మరి
నేనక్కా ఖాళీగా కూర్చున్న అక్క సళ్ళ నీడకు
అవునా చెట్టు ఉందా తమ్ముడు మీ దగ్గర
చెట్టు ఉంది కదా అక్క ఇల్లి కిందన అక్క
ఇళ్లకిందనేనా
మా బావ మా అక్కళ్ళ ఇల్లు చల్ల ఉంటది ఇంటి ఎనక
అవునాా
ఇంట్లోనే అయినా ఇంటి వెనకాల మా నాయినా చల్లగా ఉంటక్క మా ఇంటికి వాళ్ళ ఇంటికి పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంటది
అవునా ఇస్సలు మీ అక్కల ఇంట్లా రాగడే రాధా
మా అక్క ఏ ఎప్పుడు సారి వాత్తదాఅక్క
అవునా ఏమో ఒకసారి మీ అక్క చెప్పినట్టు గుర్తు మస్తు వేడి గాలి వస్తుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని
అది డోరు తెరిస్తే వాస్తదక్కా తలపు ఆ బావ మంచిగున్నాడక్క ఇప్పుడే ఇంటేనక పోయిందక్కా
అవునా మీ బావ తుంగి రాకుండా అన్నా
మగ నాదా కుంటా మ బా గిరాకి ఉంటలేదక్క ఈ మధ్యన
అవునా మరి ఎట్లా ఏం సమయ మరి ఎట్లా సంపాదిత్తడట
మా అక్క ఉద్యోగం చేస్తుందక్క
ఆహా అవునా సర్లే మీ అక్క గురించి నాకు ఎందుకులేదు లేదు కానీ
అ అమ్మ మా అమ్మ మంచిగనే ఉందక్కా బా
మీ నాన్న మంచిగున్నాడా
మా నాన్న కూడా మంచినే ఉన్నాడు
మీ నానమ్మ బాగుందా తాతయ్య బాన్నాడా
అతని కూడా బానే ఉన్నాడు
మీ అక్క బాగుందా
నా కన్నా బానే ఉంది
చెల బాగుందా
చెలి కూడా బానే ఉంది
మీ అక్క ఎన్నో తరగతి చదువుతుంది
దకా పద్నాలుగు పదమూడు అయిపోయింది పద్నాలుగు అయిపోయింది
ఆ మీ సెల్ ఏం చదువుతుంది
ఇ తొమ్మిదో తరగతి అయిపోయింది ఇప్పుడు పదవో తరగతి
నువ్వేం చదువుతున్నావు
నా పది చదివాను పదకొండు గాల్లో కలిపిిపోయింది
అవునా పదకొండ తాతు నా పై సవా
ఆ
నిన్న మాక్కవళ్ళది పెళ్ళి రోజు మీకు రమ్మని చెప్పాలం ఉన్నాము కానీ మర్చిపోయాము
మేరెళ్ళర అక్క
నేను కూడా వెళ్ళలేదు వెళ్దామని అనుకున్నాము నిన్న పది పదిన్నరకు మ మా అక్క పెళ్లి రోజు కాబట్టి వెళ్దాం అనుకున్నాము కానీ చీకట్లో చిన్న పిల్లాడు కదా వెళ్ళడానికి కుదరలేదు
హమ్
ఇంకేం చేస్తున్నావ్ తమ్ముడు
ఇండిన్
ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాం తముడు మీరు వ వస్తున్నార
ఇకప్ప
హలో
ఎ కట్టా
ఇవాళ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం మీరు వస్తున్నారా
మా బావ నీ తీసుకొని పోమన్
మీ బావనీ నువు అడగావా అబ్
చెప్పదామంటే మీరు ఇప్పుడే చెప్పారు గా అక
చి
స
అ అదే తమ్ముడు మరి మీ బావ న అడగండి వీలు ఉన్నప్పుడు తమ్ముడు
అక్కడ ఇవాళ సందర్భం ఏంటిదక్క
అర్థం కావలేదు తమ్ము నువ్వు అనేది సరిగ్గా అంటే వినపడుతుంది కానీ అర్థం కావట్లేదు
ఆ సందర్భం ఏంటిద అక్క ఇవాళ
సందర్భమా సందర్భాలు సమావేశాలు ఏ లేదు మా అక్క భావాని చూడాలనుకుంటున్నా చెప్పాలంటే మా అక్క బావని కూడా కాదు మా అక్క వాళ్ళ ఇల్లుని చూడాలనుకుంటున్నా అందువల్ల వెళ్ళాలని అనుకున్నాం చె
ఇలామాట పాట పో మా భావ నమ్ ముగ్గురు బందైతదని అంటారు మా భావ
అవునా
అడయితే తీస్కపోతాడు
నీకు ఇంకో బండి ఎవరిదైనా అడుగుతు తడులి
వాళమని నేన్నొక్కనే రావాల్నా అక్క
మా పాప ఉంటది కదా మా పాపను ఎక్కించుకుంట రా మా పాపని మీ ఇంటికి పంపిస్తాను
మీ పాపనా అక్క
ఆ
బాపా అక్కడ ఉందిగా అక్కో
అక్కడ నుంచి రేపు వస్తదంట రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటదంట
ఇక్కడికి వస్తదా అక్క మీ పాప ఇవ్వాలా
వస్తుందట రేపు మా పాప వస్తే పాప మత్త తమ్ముడికి ఇక పని పడుతుంది ఆ తమ్ముడిగా ఊరికే నాకు సెలవు కావాలి సెలవు కావాలి అంటారు
ఇ మా అక్కవారు ఉన్నారు అక్క చెలిలు మాధ మా అక్క సేలివడియ సెల్వియదక్కా
ఇంక మరి పాప వచ్చినాక ఎలా తమ్ముడూ ఇంటి ముందు రోడ్ అట కదా మరి
మా పాప వచ్చే మా కోడలు వచ్చింది అనుకో రోడ్డు మీదకి ఎక్కుతుంది ఊకుకే
ఆ అందుకని మీ కోడలు అంతేనా మా పాప కూడా అంతే
మాకు అంతే మీ పాప కూడా అంతే అక్క
చిటుకుళ పెట్టి కూర్చీలోని బండుకున్నది చూసి
మా అక్క కూడా గడ్లకికు పెట్న్నాయి అ మా
అది చాలా
రోజు రోజా అక్క మాకు కూడా చూపర్ పుల్ల ఇట్లా బయట పెడతేయి మా అక్క చీపూరు కూ ఇట్లా బయట పెడితే మాకు ఇట్లా సడన్ లా కదా వరకు చీపురు పల్ళ అనేది లోపడ ఉన్నా చెవులో కుచ్చుకుంది
అవునా మాకు కూడా మా తమ్ముడు ఒకటేసరికి అట్ల వండుకున్న దాన్ని చూసి అట్లా చేత్తే అది గోబ కూచ్చుకుందో ఎక్కడ కూచ్చుకుందో కాని రోజు నొప్పెడుతాంది మా బావని హాస్పిటల్ తీసుకు ఓనర్ తో మా ఆయన తీస్ త బోట్లేదు
కుర్చ్చుకున్నట
ఏంటి తమ్ముడు
ఓ పక్క కుచ్చుకున్నక్క
నాకేం అర్ధం కాట్లే తమ్ముడు
వినపడట్లేదా అక్క మీకు సరిగా
ఉహు నువ్వ అనేవి
సరిది డబ్బులు్యే వరకు నా నా గొంతు మీకు సరిగ్గా వినబడట్టాం లేదు
ఆహా సర్దిీ దబి చేసిందా తమ్ ఎందుకు తమ్ముడు ఎక్కువ థమ్స్ అప్లు స్ప్రైడ్లు తాగుతున్నావా
థమ్సప్లు స్ప్రైట్లు రోజు బాగా తాగుతున్నా చివరికి నీళ్ళు తాగుతున్న అక్కా
అలా థమ్సప్లు స్ప్రైట్లు మజాలు ఆరోగ్య గ్యానికి మంచిది కాదు అవి చాలా కార్యకరమైన ఆ ఆ ఎరువులతో తయారు చేస్తారు
థమ్సప్లు రోజు తాగిన థమ్సప్లు రోజు తాగిన కానీ బొక్కలు అరుగుతాయక్కా థమ్సప్ ఆరోగ్యానికి హానికరం
మజాలు అంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు అదే కాలం కాబట్టి ఇంతోంతో నయా అ తారా కొని అందరూ అంతే అను తాగుతున్నారని వాటిలో కూడా చాలా కల్తీ ఉంది అది జనాభా వాళ్ళందరూ తెలుసుకోవాలి
అన్నిటికన్నా నిమ్మకాయ రసం సిరపది చేసుకొని తాగితే చాలా మేలు మనకి మన ఆరోగ్యానికి
అవును చాలా మంచిది మన ఆరోగ్యానికి నువ్వు చాలా గొప్ప సందేశం చెప్తావు
తాగాలి ఐతే
ఈ ఎండాకాలం అది చాలా బెటర్ అన్నిటికంటే చాలా మంచిదది
మా ఇంటికి వెళ్ళి మీ బావోళ్ళింటికి ఒక నాలుగు నిమ్మకాయలు పట్టుకొని పోయి చెరుపతి చేసుకొని తాగుతం నేను మా అక్క మా బావ
అవునా నేను కూడా మీ అక్కా వాళ్ళ ఇంటికి రావచ్చా సర్ అది తాగడానికి
ఆ రావచ్చక్కా
కానీ ఎండ చాలా కొడుతుంది బయటికి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు మా తమ్మునికి ఫోన్ చేసి బండి వేసుకుని రమ్మంటాను ఐతే మీద దగ్గర హద్ద పకుస్తా ఫోన్ పండించుకుని రమ్మంటాను ఆ తమ్ముం బండి మీద వస్తుం మేందుకిషర్పతవడానా
తప్పకుండా మీరు రావచ్చక మీరు మీకు ఎప్పుడనా ఆవానము
అవునా ధన్యవాదములు
తిన్నారా అక్క మరి
చిన్న తమ్ముడు నైట్ చికెన్ తెచ్చిడుమ్ మా ఆయన ఏంటి తమ్ముడు
ఆవు ఆవు అవునా అక్క
ఆ ఆ వచ్చన్నా అది వండుకొని తిన్నామ అన్నా తిన్నాం నైట్ త ఎందుకు పాడయిపోయిందో అసలు అర్థం కాలేదు ఏంటి తమ్ముడు
ఎన్ని లీటర్ల చికెన్ తీసుకొచ్చాడక్క
కొ మేను నేన్న కా కు తకువ చికెన్ తెచ్చాం
పావుకిలోకి ఎక్కువ అర కిలోకి తక్ వ
అవును
అంటే దాదాపు నాలుగు వందల గ్రాములు
నాలుగు వందర గ్రామ్లలా ఆయితేతిది రెండు వందల యాభై ఆరు ఇలా అయినప్పుడు అలా ఎలా అయితది ఆ
నైట్ మిగిలి ఇచ్చుకుని కొద్దిగా లే తిందాం అనుకున్నారా అక్క
ఏంటి తమ్ముడు ఆ
నైట్ మీగిలీచ్చుకొని పొద్దుగాల తిందాం అనుకున్నారా
ఆ తిన్నాం అనుకున్నాం కానీ అది పాడైపోయింది మా తమ్మునికి పెట్టలేదని దానికి కూడా అర్థమైంది కావచ్చు అది ఖరాబ్ అయిపోయింది
అందుక కఖరాబ్ అన్నాక తమ్ముడు పెట్టాలా అక్క
పందులు ఉన్నాయా మీ ఇంటి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు
హూ
ఇడు మాకొడుకు ఏడు
బై బై